అక్కడ నుంచి కాల్ చేస్తున్నానండి.
ఇంటర్ షిప్ప మాకు అంత ఇంట్రెస్ట్ లేదు.
ఓ తెలుగులో మాట్లాడాలంట తిన్నావా
భుజించాము. మీరు!
మేము భుజించలేదు.
ఏ, ఏ రోగం!
మీరు బుజ్
అది బుజ్జగించడం కాదండి, భుజించడం అంటారు. ఏ రకంగా అండి అవునా దూరానా ఉన్నా
వామ్మో అద్భుతంగా ఉంది.
ఏదైనా మీరు పాడొచ్చు కదా!
నాకు పాటలు రావు, వచ్చినా పాడను.
ఏ అంత పొగరు ఉండకూడదండి
నా గొంతు అద్భుతంగా ఉంటుంది కాబట్టి రాదు
మీరంటే నాక్ ఇష్టం మీ నవ్వంటే, నాకి ఇష్టం
నల్లంకితార
తీసుకోన్ తీసుకోన్
సరేనండి ఏం జెత్తన్నారు మీరు
అయ్యే ఎందో అండి మాది పంచాయతీలు రాసుకుంటున్నామండి మీరు ఏమో
రాసేకొద్దీ వస్తాన్నాయి
మీరే కాలేజ్ అండి
ఏ కాలేజ్ అయితే మీకేనేంటండి
ఓకే ఓకే
వ్యక్తిగత విషయాల మేము పంచుకోం
ఆ సం సో ఓకే ఓకే సరి అండి సరి
వాడ వద్దునూ
మీ ముందు తెలుగు రాదు అది జూసుకోండి
పది నిమిషాలు కాదు గంటా
అదీ వాడవలనూ కాదు వాడరాదు
ఏం వాడదు వాడుతున్నారు వాడు ఆ
ఏంది వాడుతున్నారు ఎందుకండి అరుస్తారు
ఏదో నా బాధ
అయ్యయో మీ బాధ పగోడికూడ రాకుడుదు
హూహూహూ పగొనికూడ రాగుడదు
ఉ
న కష్టాల్ తిన్నాను
ఏం తిన్నారు సేమ్ పెన్ చాక్లెట్ కావాలి
ఆహా ఇంగేం వద్ద
ఏం వద్దు మీ
అదస్సలు దొరకదు అది ఇంగా ఖరీదైనది కాదు ఖరీదైంది. ఊ ఒక్క నిమిషం ఇంగేం లేదు మీర్ చెప్పే కొద్ది వింటాంటా నేను
ఏదన్నా పాట పాడదమా!
పాడమంటే పాడేది పాట కాదు. ఆడమంటే ఆడేది ఆట కాదు.
ఇవ్వమ్మంటే ఇచ్చే మనసు కాదు అనా
ఉ
ఓకే ఓకే మీకు కూడా మంచి కళా పోషణ ఉంది క పోషణ అప్పుప్పుడు అలా బయప అది మేము అభినందించాలా
కళాఖండన్ని అభిమానించడం కళ
ఏమన్నారు
కళని అభిమానించడం ఒక కళ
సక్కగానే మాట్లాడుతున్నాము.
ఆహా మాకు దేలిట్లే
అందుకే తెలుసుకోండి.
తెలుసుకొని తెలుసుకోని ని జీవితకాలం పోతంది. ఏం తెలుసుకోవాలని
అన్నీ తెలుసుకోవాలి.
అయ్యయ్యో
అయ్యో అయితే ఏదైనా కిరోసిన్ పెట్టించి దులిపిద్దాంలేండి.
దుమ్మా
బెస్ట్ మీరు దుమ్ము అన్నారు. దాని పదే పి పదాలండి నేను వాడింది. దుమ్ము అనగా దుమ్మే మీరు కాలేరు గాదా
ఇంక్యడామ్మి నీ ఏ పిచ్చా
పిచ్చే మీరంటే
బయమైతంది. ఎందక్క నాకు ఇది
అయ్యయ్యో నాకేం తెలుసండి. మీ వర్ష ఎక్కడుందో నేను మీ దగ్గర లేను గదా
నడకని వెళ్ళిపోయిందా పీజీ అలో లేదు గాదా ఈ టైం లో
ఇంకేంటి ఎప్పుడు నేనే చెప్పడం తప్ప మీరేం చెప్పెదిలేదా ఎం చెప్పారు అంతగా
చేప్తనే ఉన్న అవును
ఆ అవును
హ్ ఏం జే త్తన్నవ్
ఈ ఏం లేదండి మీ గురించే ఆలోచిస్తన్నా
ఇదే ఒద్దనేది
ఏం చేస్తామండి మా బతుకులు కూడా అంతే రాస్తా కుంటన్నం మీ ఇంగ్లీ చాలేచ్చారంండి
ఈయమ్మా ఈయమ్మ బంటీ
బంటీ బంటీ బన్ తేంక్
బంటీ హనీ తింటాడు తేనె తేనె
మీరు అదే కదా తింటారు అందుకే మీ వాయిస్ అలా ఉంది
నాకు తెలుసు పో ఎం చెప్పాలేం ప్యూసు నేన్ ఆ డేట్స్ కూడా తిన్నా మోన్న
ఆ మీరే కదా ఇందాక ఆంగ్ల పదాలు వాడకూడదని డేట్స్ అంటర్ మళ్ళ మ్ మాకు ఖర్జూరం
సె
ఇంకేమిటి
ఇంకేం చెప్పాలా చెప్పాలా చెప్తూనే ఉండాలా
చెప్పుకో చెప్పుకో చెవుకోసుకో
చుప్పి చుప్పి చెవుకోస్కో
ఆ చిట్టి చిట్టి మిరియాలు రైం గుర్తు తుందా
ఏం గుర్తుందో ఏమో
పాడండి మళ్ళా నాతో పాటు
పాడుతాను, పాడుతాను.
చిట్టి చిట్టి మిరియాలు, చెట్టు కింద పోసి.
చిట్టి చిట్టి మిరియాలు. చెట్టు కింద పోస్. పుట్ట మన్ను తే. క్షి.
అలవారింటికి, చల్లగపోతే.
పోకపోత్. కు.
బౌ బౌ మన్నది.
బౌ బౌ కాదు, మియావ్, మియావ్, అన్నది.
కు. కుక్క మియావ్ మియావ్ ఎలా అంటుండండి. తనూరు.
మాదివింత ఊరు. ద కూరు పేరు కూడా ఇంతే.
అ మీరంతా ఎరగడ్డ హాస్పిటల్లో వాళ్ళు.
ఎర్రగడ్డ హాస్పిటల్ మీనింగ్ కూడా తెలిదు ను జొప్పకు, అర్ధం కూడా తెలిదు ను జోప్పకు. నాకు దేలసు.
ముందు మాకు చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. బంగాళదుంప కాదు, బంగాళదుంపేం కాదు, బంగాళదుప్ప అంటే ఏంటో చెప్పండి. అబ్బో మీకు చాలా నాలెడ్జ్ ఉన్నాయె మ.
ఆ ఆలుగడ్డ కూడా అంటారు.
ఏ వంటలోచ్చు.
ఏం కావాలంటే అదోచ్చు.
అన్నీ చేస్తారా.
అన్ని ఏత్త.
అయితే వైట్ చాస్ పాస్తా చేస్తారా.
వొచ్చినాంగా.
నాకు చెప్పచ్చు కదా, నాకు వంటలు రావు.
చొప్పేకి ఇ మీలాన్ రాని వాళ్ళకి చెప్పలేం నేర్చుకోవాలన్నా కుతూహలం ఉన్నేటోళ్ళకైతే చెప్పచ్చు చాలా తెలిసిపోదు ఆ కుతూహలం మద్లే కనబడుతుంది
అయ్యో చెప్పండి చెప్పండి
ఏంది ఏం కనపడుతుందన చెప్పకూడదు అట్లా అవన్నీ
అయ్యా అంత మాట అనకూడదండి
ఇంగేం మాట్లాడ
వచ్చమండి
నాకు చొవు నొస్తాందండి ఇట్ల ఏన్ని అండి ఇరవై చచ్చిపోయేలా ఏంటో ఏంటెంటో ఏంటో ఏంటెంటో ఏంటో ఇంగ ఏంటండి ఏంటో
లిటి
వెయిట్ ఆగండి ఆగుము ఇప్పుడు ముగింపుము
ఆ మీరెనా